హాయ్ హాయ్ బావున్నారా
ఆ బావున్నా ఏం చేస్తున్నారు
బావున్నామండి ఏం లే ఖాళీగలా కూర్చొని మీకు కాల్ చేశాను
అవునా తిన్నారా
లేదు ఇంకా లంచ్ చేయలేదు మీరు చేసారా
ఆ చేసాం
చేశారా
ఏం లేదు ఖాళీగనే ఉన్నాం మీతో ఫోన్ మాట్లాడుతున్నాం
అంతేనా
ఉమ్మ్ అంతే
స్పెషల్ ఈరోజు
స్పెషల్ అనేం లేదు కాకరకాయ్ ఫ్రై చేసడారు
మ్మ్ హూ
మీరేంచేస్
నేను ఆలూ ఫ్రై చేసిన మాటా రసం చేసిన
ఇష్టమా టమాటా
ఆ ఆలూ ఫ్రై టమాటా రసం కాంబినేషన్ ఇష్టం నాకు
కి మామూలు చార్ కూడ బాన్ చారొత్తై
అవును పచ్చి పులుసు కూడా బావుంటుంది ఆనియన్స్ కొత్తిమీరైస్ సి చేస్తే
ఆనియన్స్ బాగాసి బావుంటాయి
అవును ఇంకా మీ దగ్గర ఏ ఫెస్టివల్స్ ఎక్కువ జరుపుకుంటారు మీకు ఏ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం
సంక్రాంతి
ఉమ్ సంక్రాంతి బా
మీ వాయిస్ సరిగ్గా రా
సంక్రాంతి బానే చేస్తరు అంటున్నా వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది సంక్రాంతి అంటే ఇంకా ముగ్గులు, ముగ్గులు వేసుకోవడము.
ఆ ముగ్గులు లేసి కలర్లు లేసి సరికే టైం పడుతది, ఆ గొబ్బెమ్మలు పెట్టి పిండి పూలు తెచ్చి భోగిమంటలు లేయాలి దానికి ఆ హా డ్యాన్స్లు వేసుకుంటు, పాటలు పాడుకుంటరు అది భోగిమంటలు కీ నీ నిలబడి తాగుతూ ఉంటార్
ఏమన్నారు భోగి మంటల్ దగ్గర
ఇలా చలి కాపుకుంటరు కదా
అవునవును చలికాలంలో ఉంటుంది కదా, సంక్రాంతి పండుగ అప్పుడు చలి చాలా విపరీతంగా ఉంటుంది.
ఆ
ఆ టైమ్ లో భోగి మంట వేసుకుంటే చాలా వెచ్చగా ఉంటుంది
ఆ పెడతామండి ఆవు పేడ తెచ్చుకొని ఆ దొరకదు అసలు ఆవు పేడా పోయి ఇక్కడ ను పోయి ఆ టైం పోయి కన్న పోయ్ పోయ్ తేవ అది
ఆహా ఇంకా ఎలా జరుప్ కుంటరు
తె తెచ్ పిండి వంటలు చేస్ తం సకినాలు చేస్తాం అరిసెలు లడ్డులు కారపుసాస చేస్తాం
అవునండి సంక్రాంతి అంటేనే సకినాలు కదా తెలంగాణలో మన తెలంగాణలో
ఆ ఆ సరే సంక్రాంతి వచ్చినట్టే సకినాలు చేస్తాం ఆయా ఒక్క పండగకి చేస్తాం సకినాలు
అవును సంక్రాంతి పండగకే స్పెషల్ ఇంకా స కినాలు మన తెలంగాణలో చుట్టడం వస్తుందాండి ఈ మీకు
రాదండి మీకు
నాకు రాదు అమ్మనే చుడతది
ఆఆ రాదు ట్రై చేయాలి ఎప్పుడైనా
అదే ముందు చేసుకుంటారు కదా సంక్రాంతి పండగ ఇంకొక టూ త్రీ డేస్ లో ఉందనగా ముందు చేసుకుంటారు కదా ఈ పిండి వంటలన్నీ ఇంకా సంక్రాంతి పండుగ రోజు అంటే ముగ్గులు భోగి మంట అంతా నాన్ వెజ్ తింటారా మీరు సంక్రాంతి కి
ఆ తింటాం తింటాం
ఉమ్
మీరు తినారా
తింటామండి అదే అందుకే ఇంకా పిండి వంటలన్నీ ముందే వన్ వీక్ ముందుల ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇంకా సంక్రాంతి ఇంకొక వన్ వీక్ లో ఉందనంగా ఇంకా చేస్తా ఉంటారు ఒక్కొక్కటి
ఆడికైన టైం సరిపోదు కదా పండుగ వచ్చింది అంటే ముగ్గులు వేసుకుంటాం
హ్మ్మ్ పండగ పని కూతుర్లు అల్లుళ్ళు వస్తారు పండగకి ఆ రోజు స్పెషల్స్ నాన్ వెజ్ ఫుడ్డు వెజ్ అన్ని చేసుకోవడము
ఆ మళ్ళా పూరీలు పూరీలు చేయాలి గారెల్ చేసుకోవాలి ఎవరిష్టం ఆపిన పనీ ఉన్న కూడా మళ్ళీ పూరిలైన చేయాలి గారలైన వేసుకోవాలి చికెన్ అయిన మటన్ ఇగ దాంట్లో చినగా తింటారు మళ్ళీ లంచ్ బగారా వేసుకుంటారు మళ్ళీ ఏ ఈ కరి మల్ల తింటారు
అవును చాలా బాగా చేసుకుంటారు కదా
హు ఏ పండుగ వచ్చిందంటే పని అయితది
ఆ అందరికీ సం సంబురాలే అందరికీ సంతోషమే ఇంట్లో మనకు మాత్రం ఇంకా పండగ వస్తే ఇంకా పని ఎక్కువ పడుతుది
ఇక మొగోళ్ళకి ఏం ఉన్నది ఏడి ఇక టీప్ టాప్ కూసుకుంటారు మనం ఎయితే అయ వీ ఎంత పని చేసుుకోవాలి
అంతే కదా మనకు నార్మల్ రోజులలో కంటే ఇంకా పండగ టైమ్ లో ఇంకా ఎక్కువ బర్డన్ పడుతది
ఎప్పుడైనా బర్త్డేనే పడుతుంది ఎంటంటే ఎప్పుడైనా పనే పనే పనే మనం ఖాళీ కూసుంటామా ఏమైనా అది పిల్లితివిని గాదు అనే మళ్ళీ బూలు పడతాయి మళ్ళీ అన్ని అన్నం ఉండాలి పూవులు ఉండాలి లేమండి
అన్ని వండాలి అన్ని తోముకోవాలి మళ్ళీ వడ్డీయ్యాలి వాళ్ళకి లేడీస్ కి ఎక్కడ రెస్ట్ ఉండదండి ఇంకా ఏదో ఒక వర్క్ ఏదో ఒక వర్క్ ఉంటేనే ఉంటది
ఉతప్పుడైనా కొసవిస్ దొరుకుతది టైమ్ గాని టైమ్లో దొరుకుతది కానీ ఇక పంండగ టైమ్లో ఆయితే అసలే దొరకదు
అవును మీరేంటండి పండుగకి ఇంకా ఆ చీర కట్టుకుంటారా డ్రస్ ఏసుకుంటారా
ఆ ఇష్ట చీర కట్కంది చీర కట్చ
అదే నేనైతే ఇంకా కట్టుకోవాల అనిపిస్తుది చీర ఇంత వర్క్ లో చీర కట్టుకొని చేయలేమని డ్రెస్ వేసుకుం తను
ఆ మళ్ళా పని చేయాలి కదా
అవును ఇంకేదైనా టెంపుల్ కెళ్ళేదయితే సారి కట్టు టను ఇంట్లో వర్క్ చేసుకునేటప్పుడు ఎంతో అను కుంట ముందే ప్రీప్ ఆపరేషన్ గా సారి కట్టుకోవాలని
ఆ అవునా ఎన్నో అనుకుంటాం అది
ఆహా హా అది బ్యాగ్ లో నుండి తీయడానికి కూడా అవ్వదు ఇంక డ్రస్ సారీ నీ ఊరిక వెళ్ళినప్పుడు పెట్టుకుంటాం పండక్కి కట్టుకోవాలి అని
అవునవును అమ్మ వాళ్ళంటి అమ్మ వాళంటికి వచ్చిన అంటేయి అమ్మ చేస్తన్నారుని మనం చేస్తం
అంతే అత్తగారింటికె వెళ్ళినా చేసుకోవాలి మనదే అని అమ్మ దగ్గర పోయినా అమ్మ ఒకతే చేస్తుంది కదా అని చేసుకోవాల్సిందే
అది చేయాలి ఇది చేయాల్సిందే
అంతే
మనం రూమ్ దగ్గరు ఉన్న మనం వేరే దగ్గర ఉన్న మనం పని మనం ఎవ్వరు చేయరు మనమే చేసుకోవాలి
అంతే ఎక్కడున్న మనమే చేయాలి
ఆ
లేడీస్కె వెట్టర్ ఫనంత
మ్ చేయ్యరు మళ్ళా చేయలే ఇది చేయలేదని మళ్ళీ పైకి మనని అంటారు. ఇజ్ చేయొచ్చుగా అద్ చేయొచ్చుగా ఏం చేస్తానవ్ ఖాళిగానే ఉ తన వై
అవును అవును ఇంత చేసినా ఇంకా ఖాళీగానే ఉంటానమని అదో ట్యాగ్ మనకి
అవును ఆ తేగైతే ఎప్పటికి
అవును ఎంత చేసేది అది బరి కనబడదు కదా
ఆ ఏం చెప్పని చేసుకో బయటకిళ్ళి వర్క్ చేసుకుంటానేమో అది బెటర్ అనిపిస్తుది ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటే ఇది చేయలేదు అది చేయలేదు అదివ్వలేదు ఇదివ్వలేదు అని మనకు అనిపిస్తది సాధారణ ఎది ఎక్క ఇక్కడ పడితే ఓ ఇది ఇక్కడనే ఉంది గా సదురుతే అయిపోగా మల్ల పండగ వస్ సర్లే ఇక
ఔ అవును
ఇల్లు కడుక్కోవాలి అన్నీ పనులు ఉంటాయి మళ్ళీ ఇంగ బతుకమ్మ అంటే ఇగ పూలు పొద్ దున్నే గొనుక్కొచ్చుకోవాలి
ఇంక బతుకమ్మ దసరా అంటే ఇంక పది రోజుల్లో పండగే పండగ అది మీరు ఎలా చేస్తారు టెన్ డేస్ పేరుస్తారా నైన్ డేస్ వరకు
చయ్యం మేం త్రీ డేస్ ఏ చేస్తా వన్ డే థర్డ్ ఫిఫ్త్ డే నైన్త్ డే
అంతేనా కానీ ఆ బతు కమ్మ పంండగ వస్తుందంటేనే అదో హ్యాపీ కదండి చాలా
ఆ పట్టు చీరలు కొనుక్కోవాలి ఆ పట్టు చీరలు అయన్ ఓ అన్ని రెడీ చెప్పిచ్చుకొని పెట్టుకోవాలి
అవును ఎల్ తార అండి మీరు బతుకమ్మ దగ్గర వావ్ ఎక్కడండి మీరు ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం కే ఎళ్తారా
లేదు మా కాలనీ లనే ఆడతాం మా అత్తగారంటే ఇంకేం చెయ్యలేము మా అమ్మోళ్ళింటికాడ అక్కడే ఆడతాం
ఆ హూ మీరయితే కాలనీలో ఆడుకుంటారా
హుమ్ మీ కాల్
లాస్ట్ డే అలా వెళ్తే అంత హ్యాపీగా ఉంటుంది, చిన్నప్పటి ఫ్రెండ్స్ కలుస్తారు, అందరు తెలిసిన వాళ్ళు కలుస్తారు. బతుకమ్మ ఆడడమేమో అందర్నీ పలకరీయడమే సరిపోతుంది
ఆ నన్ అన్ని దడోడేమో కాని అందరు వస్తారు కదా అందరితో మాట్లాడడం అందరితో ఫోటోలు దిగుతారు సెల్ఫీలు దిగుతారు అన్ని అయ్యో పండక్క చీర బాగుంది అయో చీర బాగుంది ఇక ఇవంగా మంది మదయ ఆ అన్ని అట్లా మనం ఎంత మంది అడ అయినా కూడా వేరే వాళ్ళ మీదే మనం
ఆం అ లేడీస్ కు ఉన్న హ్యాబిటే అది
ఆ ఆ చీర బావంది ఇక్కడ ఉన్నదు ఎక్కడ ఏ మోడల్ ఎంతనో ఎంత రేటు అట్ చీరా ఇదన్ మాట్లాడు ఉంట
అవును
మనం ఎంత ప పదివేలో పటించర ఉన్నా వేరే వాళ్ళ మీదే కాన్నా మన
అంతే అంతే లేడీస్ కున్న హాబీనే అది
హ్మ్
మనది మనకు నచ్చదు కాని వేరే వాళ్ళది నచ్చుతుది
అవును అదేంటే
హా హా హ్మ్ ఆంథే ఎమ్ ఎవరైనా లేడీస్ లో చిన్న పిల్లలు గాని పెద్ద ముసలి వాళ్ళు గాని ఎవరికైనా అదే ఉంటుంది ఆలోచన
ఉమ్మ్ ఆ చీరేం బాలేదు ఆది ఎధి అనా
అవునవును
ట ఓకే థ్యాంక్ యూ